ఆహ్ బావున్నా నువ్వు ఎలా ఉన్నావు.
నేను కూడా బాగున్నా ఏం చేస్తున్నావు.
ఈ మధ్య నాకు ఇంటిరియల్ డెకరేషన్ వీడియోస్ చూడటం అలవాటు అయిపోయింది.
ఉమ్. నిజంగానా నాకు కూడా హోమ్ డెకరేషన్ అంటే చాలా ఇష్టం ఇంకా చిన్నకి. గేమ్స్ తో కూడా ఇల్లు చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తు. వస్తుంది కదా చేంజ్ చేస్తా.
సైట్.
సైట్ ఎజాక్ట్లీ ఈ రోజు హోమ్ డెకరేషన్ గురించి మాట్లాడుకుందామా. ఉమ్ షూర్ నాకు ఈ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.
నువ్వు నీ డ్రీమ్ హౌస్ నీ డ్రీమ్ హౌస్ ని ఎలా ఇమాజిన్ చేస్తావు.
నాకు సింపుల్ అండ్ ఎలిగెంట్ హౌస్ కావాలి ఎక్కువ క్లర్టర్ లేకుండా. క్లీన్ గా ఉండాలి. అదే సింపుల్ ప్రిఫార్ చేస్తా.
నాకు. నాకు మాత్రం కాసి ఫీలింగ్ ఇచ్చే హౌస్ కావాలి చిన్న లైట్స్ అంట ఇండోర్ ప్లాంట్స్.
లైట్స్ అంట కంఫర్టబుల్ సోఫాస్ అంట ఇవన్నీ ఉండాలి ఊహు. ఇండోర్ ప్లాంట్స్ అంటే నాకు చాలా ఇష్టం ఇల్లు ఫ్రెష్ గా అనిపిస్తుంది ఇంకా మా ఇంట్లో. కూడా. చిన్న బాటిల్ కట్ చేసి దాంట్లో మనీ ప్లాంట్ పెట్టినా అవి. బాగా పెరుగుతంది మా ఇంట్లో.
అవును స్నాక్ అవును స్నేక్ ప్లాంట్స్ మనీ ప్లాంట్స్ స్మాల్ ఫ్లవరింగ్.
ఫ్లవరింగ్ ప్లాంట్స్ చాలా క్యూట్ గా ఉంటాయి కదా ఉమ్ అ. అవును నిజమే. కానీ వాటిని మెయింటైన్ చేయడం కొంచెం కష్టం కదా స్నేక్ ప్లాంట్స్ మనీ. ప్లాంట్స్.
అది నిజమే ఒకసారి నేను ప్లాంట్ కొన్నా డైలీ వాటర్ పోయాలి అని అనుకు.
అనుకోని రెండు రోజులు మర్చిపోయా ఉమ్. తరువాత.
అమ్మ చూసి ప్లాంట్ ని కొనడం ఈజీ మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్ అని చెప్పింది అది కూడా నిజమే.
అది కూడా నిజమే కదా ఉమ్ అవును. ఆయనేమో కరేక్టే అమ్మలు ప్రాక్టికల్ గా ఆలోచిస్తరులే నీ రూం లో ఫేవరెట్ కార్నర్ ఏంటి నా రూం లో ఫేవరెట్ కార్నర్ ఆ స్టడీ టేబులే అని చెప్తా నేనైతే ఎందుకు? అక్కడ బుక్స్ అరేంజ్ చేసి, స్మాల్ ల్యాంప్ పెట్టుకుని, కొన్ని ఫోటోస్ పెట్ టెన్ చూస్తే చాలా పీస్ఫుల్ గా ఉంటుంది ఇంకా చదువుకొని కూర్చుంటే ఇంకా చదవ అలా అయినా చదవాలని ఇంట్రెస్ట్ వస్తుంది.
వావ్ నాకు విండో సైడ్ కార్నర్ చాలా ఇష్టం.
అక్కడ ఏం చేస్తావు నువ్వు?
టీ తాగుతూ బయట వ్యూ చూస్తాను కొంచెం సాంగ్స్ వింటాను.
ఉమ్ నవ్ అది చాలా రిలాక్సింగ్ గా ఉంటుంది కదా ఆవును ఇంకా వాల్ డెకరేషన్ గురించి ని ఒపీనియన్ ఏంటి? నాకై తే వాల్ డెకరేషన్స్ లో ఫోటో ఫ్రేమ్స్ అంటే చాలా ఇష్టం.
ఫ్యామిలీ ఫో
ఫ్యామిలీ ఫోటోస ఊ నా అవును ఫ్యామిలీ ఫొటోస్ ఇంగ ఫ్రెండ్స్ ఫొటోస్ ఇంగ కొన్ని మోటివేషనల్ కోడ్స్ కూడా చానా ఇష్టం ఇంగ వాల్ కి అవంతా పెట్టే చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది.
నాగు
నాకు పెయింటింగ్ ప్రింట్ ఇష్టమె ఉన్నా అంటే ఒక పెయింటింగ్ రూమ్ లోకి ని కంప్లీట్ ఇగ మార్చేస్తుందినమాట. లుక్ అవును ఇక కటింగ్ సెలక్షన్ కూడా ఇంపార్టెం కదా ఉమ్ నువును లైట్ కలర్స్ రూమ్ ని స్పేషియస్ గా చూపిస్తాయి.
డాగ్
నా కల్లకు ఇరిటింగా లుక్కిస్తాయి మ్ నవును ఇంకా ఫెస్టివల్స్ అప్పుడు అసలు కట్ టై త మార్చడం కూడా బావుంటుంది ఇంకా ఫెస్టివల్స్ అంటేనే క్లీనింగ్ అ ఏ టు జెడ్ మొత్తం క్లీన్ చేసి
అవును మరి నీ డ్రీమ్ క్రిచన్ ఎలా ఉండాలి?
అంటే ఆర్గనైజ్డ్గా ఉండాలి ఎవ్రీథింగ్ ప్రాపర్ ప్లేస్లో ఉంటే బావుంటుంది.
అవున్
అవును నాకైతే వాచ్ సెవ్స్ కావాలి ఉమ్ అవును దాంట్లో ఇంకా అందమైన జాట్స్ లో స్పైసెస్ అరేంజ్ చేయ్యాలి.
హ
మ్ ఇంకా వీడియోస్ ని చాల ఈజీ కనిపిస్తుంది కదామ్ నవును గ రియాలిటీ లో మాత్రం టూ డేస్ లోనే మిస్ అయిపోతుంది.
నిజమే
నిజమె హ్మ్ ఇంకా లివింగ్ రూమ్ లో ఏమి ఉండాలని అని అనుకుంటున్నారా
లివింగ్ రూమ్ లోనా
హ్మ్
కంఫర్ట్ టేబల్ సోఫా సాఫ్ట్ కిషన్స్ స్మల్ సెంటె టేబల్ వ లైట్ టినింగు
ఉ అవునులే ఇవంతా కంపల్సరీ ఉండేలే ఇంకా ఎవరైనా అవును రిలేటివ్స్ గెస్ట్ వచ్చినప్పుడు వెల్కమ్ గా ఉండాలి ఇవంతా
అవును ఎక్జాక్ట్లీ
ఇంకా లైటింగ్ గురించి మాట్లాడాలి మనం అసలు మర్చిపోయాం అవును ఫైరీ లైట్స్ అంటే నాకు చాలా ఇష్టం తెలుసా హ్మ్ ఫేరీ లైట్స్ అంటే నాకు కూడా చాలా ఇష్టం తెలుసా నైట్ టైమ్ లో ఫైయిరీ లైట్స్న్ చేస్తే అసలు రూమ్ మేజికల్ గా అనిపిస్తుంది హ్మ్ అవునండి బ్రైట్ వైట్ లైట్స్ కన్నా వామ్ లైట్స్ నాకు ఎక్కువగా నచ్చుతాయి
కౌజి అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తాయవి
ఉం అవును ఇంక షాపింగ్కి వెళ్ళినప్పుడు డెకరేటివ్ ఐటమ్స్ చూస్తావా చూస్తాను కానీ కొన్నిసార్లు ఉన్నాసేస్సరీ ఐటమ్స్ కూడ నచ్చుతాయి ఉం నేను చాలా క్యూట్ గా ఉంది అని కొనేస్తాం
తర్వాత
తర్వాత ఇంటికి వచ్చాక ఎక్కడ పెట్టాలో తెలియదు హ్మ్ హ్మ్ అవును అప్పుడు అమ్మ అడుగుతుంది ఇది ఎందుకు కొన్నావు అని
అవునా అప్పుడు డెకరేషన్ కోసం అని చెప్తాం
ఉ అవును కరెక్ట్టె బడ్జెట్ మైంటైన్ చేయడం ఇంపార్టెంటే కదా హ్మ్ అ అవును చిన్న చేంజెస్ తో కూడా రూమ్ ని బ్యూటిఫుల్ గా మార్చొచ్చు
న్యూ కషన్స్ కవర్స్
ఇంకా ఫ్రెష్గా ఫ్లవర్స్ అనమాటా
రి అరేంజింగ్ ఫర్నీచర్
ఇంగ వాల్ కి అతికించే స్టైకెర్స్
ఇంకాయితే హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్స్
ఉంయ్ అవును హ్యాండ్ మేడ్ డెకొరేషన్స్ కి సపరేట్ చామ్ ఉంటుంది
ఆవునింకా స్కూల్ డేస్ లో గ్రీటింగ్ కార్డ్స్ అంట పేపర్ ఫ్లవర్స్ చేసే వాళ్ళని గుర్తుందా నీకు
గుర్తుందానికు ఉ అవును అప్పుడవి మాస్టర్ పీసెస్ లాగా అనిపించేవి
ఇప్పు
ఇప్పుడు ఇంట్ర్రస్ట్ చూపే ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నాము ఉం ఆ కానీ మన ఓన్ క్రియేటివిటీ కూడా యూస్ చేయాలి కదా అప్పుడు మైండ్ కొంచెం పని చే చేస్తుంది మన మైండ్ కి కూడా మనం వర్క్ ఇయాలి
ఎగ్జాక్ట్లీ బాగా చెప్పావు.
ఉమ్. ఇంకా ఫ్యూచర్ లో ఓన్ హౌస్ డెకరేట్ చేయడం ఎక్సైటింగ్ గా ఉంటుంది కదా. ఆహ్.
చాలా ప్రతి కార్నర్ లో మన పర్సనాలిటీ రిఫ్లెక్ట్ అవ్వాలి కదా.
ఉమ్ ఆహ్. అవును ఇంకా ఇల్లు అంటే ఇంకా ఎక్స్పెన్సివ్ ఫర్నిచర్ మాత్రమే కాదు కదా.
ఇంకా అక్కడ ఉండే హ్యాపీనెస్ ఇంపార్టెంట్ ఇంట్లో ఉండే ప్రతి చిన్న చిన్న తింగ్ కూడా ఒక.
ఉమ్ అవును. ఇంకా ఫ్యామిలీ నవ్వులంట. కాన్వర్సేషన్స్ అంటా ఆహ్ మెమోరీస్ ఇవన్నీ. చాలా మెమొరబుల్ గా ఉండిపోతాయి ఇళ్ళల్లో.
ఆహ్. ని హోమ్ గా మార్చేస్తుంది అసలు అందరు గెస్ట్స్ వచ్చినప్పుడు రిలేటివ్స్ వచ్చినప్పుడు. అన్ని మెమరీస్ క్రియేట్ చేసుకోవచ్చు
ఉమ్ అవును. అవునా ఇప్పుడైతే ఇల్లు కలకలలాడిపోతుంది.
అవును నువ్వు ఏమైన హ్యాండ్.
హ్యాండ్ క్రాఫ్ట్ వర్క్ చేసావా ఉమ్. నేను చేస్తూనే ఉంటా అని టిష్యూ పేపర్ తో నానబెట్టి. అట్లా చానా ఏంటేంటో గమ్ వేసి దాంట్లో ఒక షేప్ కి డీప్. తెప్పిస్తారు అది చేసిన. ఇంకా పిస్తా సెల్స్ తో ఇల్లు కట్టడం అంటే ఇవంతా చేసి పెడతా ఉంటాం షో కేసు లో. నువ్వు.
ఆవ్ అయితే నువ్వు టాలెంటెడే అని చెప్పొచ్చు.
ఉమ్ నువ్వేం చేయలేడా.
లేదు నేను ఇప్పుడు క్రాఫ్ట్ సైడ్ అనేది ట్రై చేయ్యాలి ఇది ఇంతవరకు.
ఆహ్ ఆహ్. ఆహ్.
ఇంకా తిన్నావా.
లేదు ఇంకా వెళ్ళలా నువ్వు.
అవును. లేేదు ఇంకా నేను కూడా తినలేదు ఏం డిన్నర్ ప్రిపేర్ చేసారు మీ ఇంట్లో.
నేను ఇప్పుడే చపాతీలు చేసి. నాన్ వెజ్ ఉంటే నాన్ వెజ్ కు పక్కన. నాన్ వెజ్ కుక్ చేసి. ఇప్పుడే చేసిననింగ తినేకి వెళ్ళాల.
అవునా ఈ కాన్వర్జేషన్ వల్ల నాకు. ఒక రూమ్ క్లీన్ చేయాలనిపిస్తుంది.
ఉమ్ ఆహ్. అవును ఇంకా నాకు కూడా వాటర్ ఆర్గనైజ్ చేయాలనిపిస్తుంది.
వీకెండ్ ప్రాజెక్ట్ అయి రెడీ అయి అయిపోయింది.
బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫొటోస్ కూడా తీసుకుందాం. ఉమ్ సరే అయితే ఇప్పుడు. వెళ్ళాలి ఆ డిన్నర్ హ్మ్ సరే డిన్నర్ చేసేసి మళ్ళ కాల్ చేస్తా
ఆ సరే అయితే బాయ్